హలో నమస్తే అండి
నమస్తే అండి
ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము కూడా చాలా బాగున్నాం ఏం చేస్తా
ఏం చెయలేదండి ఖాళీగా ఉన్నాను మీరుే ఏం చేస్తున్నారండి
నేను కూడా మీలాగే ఖాళీగానే కూర్చున్నా అండి ఓ ఫుడ్ తిన్నారా
ఆ ఇంకా లేదాండి మీరు తిన్నారా
లేదండి ఇంకా తినాలి ఏం స్పెషల్ ఈరోోజు
ఆ సాంబార్ అనుకుంటున్నా అండి
అనుకుంటున్నారా ఓ అంటే మీరు పిజీలో ఉన్నారా
అండి మీరు మీకి మీరు ఏం స్పెషల్ చేశారండి
మేమైతే రోజు మునక్కాడ రసం పప్పు అన్నం
ఉ ఇంకే అండి తిన్నారాండి
లేదండి ఇంకా అంటే ఇంకా వంట అయింది ఇంకా తినాలి
ఉ డైలీ ఏం చేస్తుంటారంండి రొటీన్ లైఫ్ మీ నుంచి నేను కొన్ని రొటీన్ లైఫ్ గురించి మీ తెలుసుకుందాం అనుకుంటా ఉన్నాను
ఓకే ఖచ్చితంగా యూజువల్ గా మీరు అంటే మీరు ఏ టైంకి లేస్తూ ఉంటారు
మార్నింగ్ పొద్దుగాలే లెస్ ఆరు కి అలా లేస్తానండి
పొర్తుగాల్గా ఆర్కె లెస్
అవును ఆరుకి లేచి చదువుకునీ కొన్ని ఆఫీస్ ఇన్స్టిట్యూట్ వెళ్ళాలి అలా ఉన్నాదండి టైం షెడ్యూల్ ఆ టైం లో ఉంటది
ఓకే మార్నింగ్ ఆరుకే నా
ఆ ఏడుక ఏడుకి ఇన్స్టిట్యూట్ ఉంటది
ఓకే సెవెన్ కి ఇన్స్టిట్యూట్ ఉంటుంద ఓకే ఏం ఇన్స్ట్యూట్కి వెళ్తున్నారు ఏం చే ఏం నేర్చు కుంటున్నారు
ఆ నేను ఐటీ అంటే కోన్ జావా కోర్స్ చేసు ట్రైనింగ్ తీసుకుంటున్నానుండి మీరు ఎంత కి లేస్తారడి
నేనైతే యూజువల్ గా ఫైవ్ కి లేస్తా అనమాట నాకు రోజు మార్నింగ్ ఫైవ్ కి లేసి అంటే మార్నింగ్ ఆ హెల్తీ డ్రింక్ తీసుకుంటాం అనమాట రోజు
ఓకే
ఒక వన్ అవర్ అట్లా యోగా చేస్తాం అనమాట యోగా ఆర్ ఎరోబిక్స్ ఏద ఒకటి వర్కౌట్
యోగా కూడా చేస్తారా అండి మీరు
అవునవును అంటే నాకు మామూలుగా అలవాటు ఉందనమాట అంటే నేను ఇంటర్ నుంచి చేస్తున్నా అన్నమాట
అవునా అగే
అ అప్పటి నుంచి మీరు కూడా అలవాటు చేసుకోండి బాగుంటుంది అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది స్కిన్ టోన్ అలా ఉంటది అలానే ఆ అంటే అదే మధ్యలో మానేస్తే కాదు కంటిన్యూస్ గా చేస్తే బాగుంటది ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనాఉంటే కదా ఏమన్నా చేస్తూ ఉంటారా
ఆ ఏం ఉండదండి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు అదొ ఒక టైం ఆహా అసలు ఆ టైం కూడా లేదు
అయ్యో సో సాడ్ అండి అసలు అంటే మీరు అంత పిచ్చి షెడ్యూల్ లో న్నారనమాట మీకోసం మీరు టైం కూడా తీసుకోలేనంత
అవునండి క్లాసెస్ ట్రైనింగే సరిపో పోతది ఎయిట్ అవర్స్ దాకా ఇంకా దాని తర్వాత ఇంకా వచ్చి రెస్ట్ తీసుకుని అంటే కొంచెం ప్రశాంతంగా పడుకోవడము కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా అన్నట్టు ఇంకా అదె టైం సరిపోతుంది
అయితే మీరు చాలా హార్డ్ వర్కర్ అనమాట
హార్డ్ వర్క్ నార్మల్ నార్మల్ అండి డైలీ రొటీన్ జరిగేలాగా
ఓకే అంటే మీది కాలేజ్ అయిపోయిందా
అండి
మీది కాలేజ్ అయిపోయిందా
ఆ కాలేజ్ అయ్యింది
ఇప్పుడు జాబ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారుయితే అదే కోచింగ్ తీసుకుంటున్నారు వర్క్ కోసం అనేది
అవునండి మీరేం చేస్తుంటారండి
నేనైతే ఇప్ప ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నానండి అయితే ఇంతకు ముందు వర్క్ చేసేదాన్ని ఇప్పుడైతే జాబ్ కి వెళ్ళట్లేదు ప్రజెంట్ అయితే కళీ అంటే నాకు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు అనమాట సో వాళ్ళని చూసుకోవడమే సరిపోతుది
అవును బా ఆన్
ను బిఫోర్ మ్యారేజ్ వర్క్ వెళ్ళలేదాన్ని ఆ వర్క్ వెళ్ళేవాళ్ళ సో ఇప్పుడు మామూలుగా రొటీన్ గా వచ్చేసి మాకు అదే చెప్పాను కదా సిక్స్ కి లేచి వచ్చిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్సెస్ స్నాక్ బాక్సెస్ అవన్నీ రెడీ చేసేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్ కి వాళ్ళకి యాక్చువల్లీ ఎయిట్ కి ఉంటుందన్న మాట స్కూల్ సో వాళ్ళని స్కూల్ కి పంపించడానికి ఆ టైం సెట్ అవుతది
ఆహ అవును పిల్లలుంటే చాలా బాగుంటది కదాండి సరదాగా గా పిల్లలు చేష్టలు బాగుంటాయి
అవును బాగుంటది కానీ అలాగే కొంచెం తలనొప్పి కూడా వస్తుందండి పిల్లలతో బాగా అంటే బాగా గోలు చేస్తారు కదా పిల్లలు
అవును కానీ పిల్లలు ఉంటే ఇంట్లో అంతా సరదా ఉంటుంది మంచిగా స అటు ఇటు తిరుగుతా బాగుంటుంది అంటారండి అది పెద్దవాళ్ళతో ఉంటే ఓన్లీ మనం ఎక్కడండే క్లేసు మనపని మనం చేసుకుంటం
మీ ఫోన్ గురించి ఏదో వైబ్రేషన్ వస్తుందండి మీ సైడ్ నుంచి ఏదో వై బ్రేషన్ వస్తుందండి ఫోన్ కొంచెం సైలెంట్లో పెట్టుకోగలరా
ఆ సరే అండి
అంటే కంటిన్యూస్ గా ఏదో మెసేజెస్ వస్తు స్తూన్నట్టుండీ వైబ్రేషన్ వస్తూంది
ఆ అవును ఒక్క బస్సు
పెట్టేసరా
ఆ అది కొంచెం వర్క్ ఆ ఆర్డరోచ్చిందండి అందుకని
ఓకే అది మెసేజ్ వస్తావుందా
యేవో
ఒకే
ఇంకా ఏం లేదం డ్రెస్సార్డర్ పెట్టాను
యూజ్ వల్ గా మీరు దేంట్లో షాపింగ్ చేస్తా ఉంటారు
నేన్ జియో షాపింగ్ జేస్తా ఉంట మీరు అండి మీరేమన్నా ఆన్లైన్ షాపింగ్ లా అంటే ట్రెడిషనల్ గ బయటకెళ్ళి షాపింగ్ కెళ్ళి
అవునవునండి ఆక్చు నేను కూడా ఆన్లైన్ లోనే ఎక్కువగా షాపింగ్ చేస్తను టను అంటే యూజువల్ గా నేను మింత్ర యూస్ చేస్తనన్ మాట
ఆకే బావుంటయా
ఏం పర్లేదండి అంటె క్వాల్టీ బానే ఉంటది గా దాంట్ల అందుకనేసి ఎక్కువగా దాన్నే యూస్ చేస్తావున్న
ఆ
మంచిగుంటది గదా
అవును అవునండి
అరే ఇంతక్ ముందు బానే ఉన్నింది ఈ టి ఈజీ రిటర్న్సె కానీ ఇప్పుడు రిటర్న్ కూడా ఛార్జ్ చేస్తున్నారూ
రిటన్ కి కూడా నా సేల్ లేదంట ఊ కనీ అజయాలో మాత్రం ట్లేం లేదు మంచిగానే రెస్పాన్స్ వస్తుంది
ఆ ఇంతక్ ముందు వీటిలో కూడా లేదు మిత్రాలో కూడా లేదు కానీ ఇప్పుడు లాస్ట్ టైం నేను ఈ వన్ వన్నండ్ హాఫ్ మంత్ బ్యాక్ అనుకుంట ఆర్డర్ పెట్టి రిటర్న్ ప్లేస్ చేస్తే రిటర్న్ ప్లేస్మెంట్ కి ఫిఫ్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నన్నారన్మాట పర్ ఒకదానికి రిటర్న్ చేస్ ఒకటి రిటర్న్ జేస్తె
తెలియదండి కనీ ఆ ఇంతకుముందూ ఆర్డర్స్కట్లేం లేకనుండింది
అదేదే ఈ వన్ టూ మంత్స్ నుంచీ అలా జేస్తున్నారన్మాట
అచీవ్ గూడ బెట్రండి మంచిగొస్తది
అచీవ్ లో అంటే మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్మాట మనము బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని బ్రాండ్ బట్టి తీసుకుంటే అచీవ్ లో బావుంటదీ కానీ ఆ కొన్ని కొన్ని దాంట్లో కూడా క్లాతింగ్ బాగుండదన్మాట అంటే చూసుకొని తీసుకొ వాల్సొస్తది
ఆ అవున
ఉమ్మ్మ్ ఇంకా అండి మీరు యూజ్వల్ గా ఎలాంటి ఎలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు అంటే డ్రెస్సెస్ ఆరు ఇంచ్ ఇలాగా
రెండూ అండి డ్రెస్సెస్ కొంటాను ప్లస్ జీన్సెస్ టాప్స్ టీ షర్ట్స్ అవి మంచివ్ కొంటాను డ్రెస్సెస్ కంటే మోస్ట్లీ ఔట్ఫిట్ ఇలా జీన్స్ టీ షర్ట్స్ అట్లాటి కొడుత్న కొంటాను అవున్ ఇవైతే చున్నీలేసుకోవాలని డి ఇబ్బంది చాల దేంటి దాటి మీద
ఓకే నేను కూడా ఎక్కువగా జీన్స్ టీషర్ట్ ప్రిఫర్ చేస్తాను అనమాట
అవునా అండి
అంటే అవైతే అక్కడ సర్దుకోవాలి ఇక్కడ సర్దుకోవాలి అనేటువన్నీ ఉం
ఆ ఇవైతే ఏం సర్దుకోవాల్సిన అవసరం ఉండదు మంచిగా ఏ పర్ఫెక్ట్గా అంటే కంఫర్ట్గా ఉంటది
అవును
ఇంకా మీరేమేమి షాపింగ్ చేస్తారా
షాపింగ్ కంటే ఆ ఇంకేం లేదండి నా యూజువల్గా బట్టలు
అంటే డే సండేస్ అలా బయటకి తీసుకని ఎళ్తారా అండి
పిల్లల కోసం అంటే పిల్లలకి షాపింగోచ్చేసి ఇది వాడతా అన్నమాట అనేది ఫస్ట్ క్రై ఫస్ట్ క్రై యూజ్ చేస్తాను అంటే సండేస్ అంటే ఎవ్రీ సండే తీసుకెళ్లడం అయితే కుదరదు కాని పిల్లల్ని బయిటికి అంటే ఎప్పుడు వీళ్ కుదిరినప్ ఇప్పుడన్నా పార్క్ కి తీసుకెళ్తుంటాం బయిటికి ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏమైన ఉన్నా గుడా పిల్ల ఖచ్చితంగా తీసుకెళ్తూ ఉంటాం అనమాట అంటే బయటికి తీసుకెళ్తు ఉంటే వాళ్ళ్ కూడా అంటే బాగా అడ్జస్ట్ అవుతారు గదా ఇప్పుడు నలుగురిలో మాట్లాడాలంటే అంత తొందరగా మాట్లాడ ల్లేరు కదా ప్రతీస్
బయటకి బయటక్ పిలుచుకొనేళ్తే జన అంటే మనుషులతో మంచి మాట్లాడియాల కొంచెం తెలుస్తది ఎవరు ఎళ్తా ఎలా ఉండాలి అని అన్ని తెలుసుకుంటారు
సో అందుకనేసి అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తూ ఉంటాం అనమాట ఇంకా మీకు పిల్లలతో గడపడం బాగా ఇష్టమేనా హలో
హలో
మీ వాయిస్ స్లో వస్తోందండి సడన్ గా
ఆ ఇక్కడ సౌండ్ కొంచెం వస్తుంన్నది
నార్మల్గా మీరు పిల్లలతో బాగా ఆడుతుంటారా అన్న
ఆ ఆడుతుంటామ్ మంచి మాకైతే ట్వన్స్ అలా ఉంటారు మంచి పిల్లలు ఇంకా వాళ్ళతో ట్విన్స్ ఉన్నారు గాట్టి వాళ్ళతో బాగా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళతో వాళ్ళ చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడుతా ఉంటే వింటా ఉంటాం ఎంతైనా పిల్లలతో ఉంటే సర్ ఆ అవునం
ఓకే ఓ ట్విన్సా అంటే బాయ్ బేబీ గర్ల్ బేబీయా
ఆ ఇధ్రు బాయిసే బాయ్ బేబీసే
అంటే బాయస్ అంటే బాగా గోలా జేస్తారు గదా
అవును చాలా వాళ్ళిద్దరు కొట్టుకోవడం చానా అల్లరి చేసార్ ఒక దగ్గర ఉండరు బయటికి ఎళ్ళాలా అవి కావ ఎల్ళ కావాలి అని పీక్తానే ఉంటరు మొత్తం వాళ్ళ తోనే సరేదా ఉంట
చాలా గోళ గోళ జేస్తా ఉంటరు
ఊమ్ ఫైటింగ్ గుడా అట్లే చేస్తారు మంచిగా
అవునవున్ చాలా సంతోషమండి మీతో మాట్లాన్నందుకు చాలా సంతోషంగా అనిపించింది
నాక్కూడ అండి మీతో మాట్లాడినందు కొన్ని విషయాలు నేర్చుకున్నాను ధన్యవాదాలండి